హలో
హాయండి బాగున్నారా హలో
మీ వాయిస్ కట్ అవుతుందండి
ఇప్పుడు బా ఇన పడుతు తందండి
ఇప్పుడు అనిపిస్తుందిండి ఏంటండి చేంజ్ ఏంటండి వినిపిస్తుందండి
అవునా
మ్మ్
మేమ్ రేప్
మళ్ళీ వాయిస్ కట్ అవుతుందండి మళ్ళీ వాయిస్ కట్ అవుతుందండి హలో హలో హలో హలో
హలో
ఆ హలో
హలో
సిగ్నల్ లేనట్టుందండి మీకు హలో
హలో
హలో హలో హలో హలో హలో హలో ఆ హలో
హలో
హలో ఏమండి మీకు సిగ్నల్ లేనట్టుందండి వాయిస్ కట్టయిపో
హాయ్ అండి మేము తిరుపతికెల్లాలన్ కుంటున్నామండి మేమ్
తిరుపతి అండి చిన్న తిరుపతి అండి పెద్ద తిరుపతి అండి పెద్ద తిరుపత
ట్రైన్ లో వెళ్తున్నామండి మా ఫ్రెండ్స్ అందరుూ వెళ్తున్నామండి
పెద్ద తిరుపతి కా అండి అంటలు
తిరుపతి ట్రైన్ లో వెళ్తున్నామండి మేము
ఆహా ఎప్పుడంండి ఎప్పుడు
నైట్ బయల్దేరి మిడ్ నైట్ మట్వల్క్ అ పోతామండి
ఓకే ఎప్పుడు వెళ్తారండి రేపా
ఇంకేంటండి తిన్నారా పిల్లలు తిన్నండి
లేదండి
ట కాల వస దంట అదేనండి కాలనాడుకుని వెళ్తామండి తిరుపతి అక్కడ చాలా ని చూసుకోవచ్చండి మనం అక్కడ ఏదైనా కానీ కనపడుతుందండి నీట్ గా ఫ్రెండ్స్ తో పాటు బాగా ఎంజాయ్ చేయొచ్చండి వెళ్ళి హాలిడేస్ లో
ఆహా
కానీ మనం ఇక్కడ నుంచి వండుకుని వెళ్తే మనకు బాగుంటుందండి
ఓకే
ఇక్కడ నుంచే మనం ఏంటి అన్నా సరే తిిన చెక్కలు అరిసెలు ఇలాంటివన్న వండుకు క్కని వెళ్ళి అక్కడ తింటే మనకి ఖర్చు కలిసి వస్తుందండి ఏవైనా కొనుక్కోవాలన్నా మన్ చేతిలో డబ్బులు ఉంటాయండి అక్కడ కొను కొనుక్కవాలండి నా అక్కడ కొనుక్క్కొని ఇదింత తింగ్ మి అయితే ఏం కొనుక్కోవటానికి డబ్బులు ఉండండి అంత కాష్టట్ అండి అక్కడ ఇంకేంటండి అరి అలిపిరి మట్ల అని ఉంటాయండి అలా వె మీరు బస్ లో వెళ్త సరెండి మేమైతే కాలి న ఆ ఆండీ
అహో
ఇంకేంటండి విశేషాలు అక్కడ అక్కడే ఫుడ్ దొరుకుతుందండి మనం మనకి బయటకు తినే అవస్ రాం లేదండి అక్కడే ప్రస్ ప్రసాదం పెడతారు అక్కడే తినచ్చండి పాలు నీట్గా చిన్న పిల్లలు ఉంటే ఇంకా పాలు కూడా అక్కడే దొరుకుతాయండి పాల్ కూడా ఫ్రీగానే ఉ అక్కడ ఎక్కువ వెరైటీ ఏంటన్ గుమ్మడి కాయతోనే చే స్తారండి అన్ని గుమ్మడికాయితోనే అన్ని చేస్తారండి ఉప్మా చాలా బాగుంటుందండి అక్కడ
అవునా
టండీ
చెప్పాలండి
ఉప్మా చాలా బాగుంటుందండి అక్కడ దర్శనం ఎన్నింటికే అండి అక్కడ మీకు తెలుసా ఏమైనా ఐడియా ఉందా ఉ సాంబార్ రైస్ ఇంకా బాగుంటుందండి అక్కడ అవునండి చాలా బాగుంటుందండి మీరు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చండి ఇంకేంటండి విశేషాలు హలో ఒకసార్ మీ చెన్న చన్ ఎవరు ఇంకేంటండి విశేషాలు మీరే చెప్పాలండి అన్ని ప్లాన్ చేసుకోవచ్చండి ఇంకా వేరే ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలండి మీకు ఫ్రెండ్స్తో వెళ్ళటం ఇష్టమా ఫ్యామిలీతో వెళ్ళటం ఇష్టమా అండి నాకు ఫ్రెండ్స్ ఇష్టమే ఫ్యామిలీ ఇష్టమే అండి కానీ ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి